హలో హలో ఆ హలో బాగున్నా. ర
బాగున్నా మీరు?
బావున్నాను, ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఖాళీగా కూర్చున్న, మీరు?
నేను కూడా ఖాళీగా కూర్చున్నాను, తిన్నారా?
ఆ తిన్నాం మీరు?
తినేసం, ఏం తిన్నారు?
ఆ ఈ రోజు పొద్దున్న ఇడ్లీ తిన్నా. చట్నీ తిన్న, ఇంకా ఇప్పు తినాలి.
అవునా ఎక్కడ ఫ్యాన్ సౌండ్ వస్తున్నట్టుంది. సా కింద ఉన్నారా? కొంచెం ఫ్యాన్ ఆఫ్ చేసుకుంటారా.
ఆ చేసుకున్నాను.
ఎవరు చేసారు మార్నింగ్ ఫుడ్?
బాగుంది. మీరేం తిన్నారు చెప్పలేదే.
ఆ నేను సాంబార్ రైస్ తిన్నా, వడియాలు కూడా చేసారు మా హాస్టల్లో ఈరోజు.
ఔనా ఎలా ఉంది
బావుందండి
ఉమ్
మిఇంట్లో ఏం చేశారు
మా ఇంట్లో గుడా చాలా బాగా జేస్ సారు
ఏం చేశారు ఫుడ్
చెప్పను కదా ఇడ్లీ, చట్నీ అని
ఇప్పుడు మధ్యాహ్నం మార్నింగ్కి టిఫిన్ కి ఒకే ఇడ్లీ, చట్నీ మరి ఇప్పుడు
ఇప్పుడూ మా అమ్మగారు ఇంకా తయారు జేస్తున్నారు
ఔనా ఏం చేస్తున్నారు
ఇంకా ఏమో తెలియదు
ఉమ్ కే మార్నింగ్ ఎవరు చేసారు టిఫిను
మా మదర్ చేశారు
కే మీకొచ్చా వంటక్ చేయ్డం
ఉ బాగా ఒచ్చు
అ ఏమి ఏమొంటలు బా చేస్తారు
నార్మల్గా రైసు, పప్పు, అన్నం ఏవైనా చిన్ ఆ మన్ రైస్, చిత్రాన్నము, పులిహోర ఇట్లా ఇలా అన్నీ చేస్తూ ఉంటాం
ఔనా ఎవరు మీ అంతక్ మీరే నేర్చుకున్నారా లేక్పోతే మీ అమ్మ నేర్పించారా
మా అమ్మ నేర్పింది కొన్ని కొన్ని కొన్ని నేనతే నేర్చుకున్నా మీకేం రావ
నా కూడా ఒస్తాయి
ఏం ఈస్తాయండి
గుడ ఒస్తుందండి
అ
టం మోస్తది తినటం ఒస్తది చేస్ పెట్తే తిని పెడ్తా అండి
ఔనా
అం టే నాక్ మ్యాగీ చేయడం వచ్చు ఆ ఒక కరీ చేయ్డం వ చ్చు ఊమ్ పాయసం చేయ్డం వచ్చు
ఔను ఈ కాలంలో ఎవరు చేస్సున్నారులేండి అంతా అబ్బాయిలే చేస్తున్నారు కదా
అబ్బాయిలు ఏం చేస్తా అంటే ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలనేని కాదు ఆకలేస్తే ఎవరైనా చేస్కోవాలి మరి అమ్మాయిలే చేయాలి అని ఏం రూల్ లేద్ రై
మీకేం రావు అంటున్నార్ కదా ఈ కాలంలో ఆడపిల్లలకి ఏమి రావ్
ఎందుకు అలా అనుకుంటున్నారు ఎందుకు చేరు చేస్తారంండి బాగా నాక్ ఫ్రెండ్స్ చేస్తారు నాకు కూడా నేను చెప్ పె కద నాకు కూడా వస్తాయి ఉగ్గని చేయడం వస్ స్తది ఆ పాయసం చేస్తాను మ్యాగీ చేస్తాను దోసలు కూడా ఎస్తా చాపాతి పిండి ఆ ఓ తుత్తా తెల్సా
అవళని అవన్నీ చేయడం ఒక పనేనా చెప్పండి
పనిగాక అదేంటండి మన ఊరుకనే అయిపోతుందా ఏంటి చెప్పండి
దోశ పూసది ఎవరైనా పోస్తారు కదండి
వంట చేలమ్మల్లు ఎవరైనా చేస్తారంంటడి పెద్ద
ఉమ్ అవునా
అ
ఇంకేంటండి మీ అమ్మగారు మేము మీ నాన్నవారు మీ ఫ్యామిలీ
అంత అంత బాగున్నారు వాళ్ళు ఇంట్లో ఉంటారు నేను హాస్టల్లో ఉంటున్నానండి
అవునా ఆ బాగున్నారంండి మీరు ఏం చేస్తుంటారు
ప్రజెంట్ అయితే జాబ్ సర్చింగ్ లో ఉన్నాను
హమ్
ఓకే మీరేం చేస్తున్నరండి ప్రజెంట్
మేము ఖాళీగా బయట తిరుగుతుంటామ అండి ఏమైనా వర్క్ ఉంటే చూసుకుంటుంటాం
ఏ టైం పాస్ అవుతుదా మీకు బాగా బోర్ కొట్టదా ఇంట్లో
డైలీ లేవడం తినడం పడుకోవడం ఇదే అండి
మీ లైఫే బాగుందండి ఎంతనా ఈ కొన్ని డేస్లండి ఇంకా ఎంజాయ్ చేయడం వన్స్ మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందినింటే ఇంకా జాబ్ అని సర్చింగ్ అని అది సరిపోతేది ఇంకా బిజ ప్పుతర్ ైఫ్ హ ఆ
నేను చదివాను నని ఎవరు చెప్పారంండి మీక్ కి
చదువుకుంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఇంకందరూ
హమ్
చదువుకోవట్లేదా మీరు చదువుకుంటున్నారు కదా
లేదండి ఈ గాలికి తిరుగుతా ఉంటాం
ప్రెసెంట్ ఆయితె గలికి తిగుతున్నారు నార్మల్ తే కాలజ వునాపుడు కాలజకి కె తర్ కద
ఆ అవునండి ఇంకేంటండి.
చెప్పాలి విశేషాలు మీరే మావేముంటాయి. ఏం లే
మీ సైడ్ ఫేమస్ మీ సైడ్ ఫుడ్ ఫేమస్. ఏంటండి.
ఇడనా. పన్నీర్, ఫేమస్ అంటే ఏం ఉండదు. సాంబార్ రైస్ ఇడ మేము ఎక్కువ తినేది. మీరు మీరు నాన్ వెజ్ తింటారా.
ఆ మేము నాన్ నాకు అంటూ పడదండి. ఎట్లాంటి నాన్ వెజ్ ఇవన్నీ వన్య ప్రాణుల అంటే, ప్రాణులను చంపడం మాకు ఇష్టం లేదండి.
ఏ మీ ఇంట్లో ఎవారు తిన్రా
మా ఇంట్లో ఎవరు తిన్నారండి.
బట్ మేం తింటామండి.
హ
బాగుంటది నాన్ వెజ్ ఆ నేను తింటా అంటే మరీ అంత ఎక్కువ తినను తింటా.
ప్రాణలను చంపి అట్లా తినడం తప్పు.
నేను చంపనండి వాళ్ళు చంపి చేస్తాను. సార్ నేను తింటానండి.
అది కూడా తప్పే కదండి.
అంటే ఇంకా ఇప్పుడు ఆకూరు ఉంటే చెట్లు మీరు ఇప్పుడు నాన్ వెజ్ వెజిటేరియన్ కాదు అన్న నాన్ వెజ్ వెజిటేరియన్ అంటే వెజ్ కూడా తింటాలని చెప్తున్నారు. మళ్ళీ చెట్లని ఇది కొట్టేసి తినడం కూడా తప్పే కదా అలా ఎందుకు తింటున్నారు మరి మేము కూడా తినొద్దు కదా.
చెట్లని ఇవన్నీ. నడుచావండి. ప్రాణులు ఇ నడుస్తాయి కళ్ళు ఉంటాయి. దానికంటూ మైండ్ ఉంటాయి. మైండ్ ఉంటుది హార్ట్ ఉంటది అన్ని ఉంటాయి. అట్లాంటి దానిలోని చంపి తినడం నేరం. రమ కాతాండడి
ఏమో నేరం అంటే ఎందుకు తింటారండి. అప్పుడు అరెస్ట్ చేయాలి కదా ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ అడవిలో జంతువులు ఉంటాయి. అంటాయి అవి బయటకు వచ్చినాయంటడి. అవి మనని చంపేస్తాయి కదా. అప్పుడు వాళని వాటిని మనం పట్టుకుని బంధిస్తున్నాం కదా.
దాని లోని తినేకి ద దాలోని తినకి ద ఇవి ఉన్నాయిడి సింహాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అట్లా చంపుకొని తిననికి దాని దానిలోనే ఉన్నాయి. మనుషులు ఎందుకు చంపుకోవాల అన్ని తెలిసిన లో నోటుకొచ్చిన. మాటలు అన్ని వస్తుంటాయి కదా అవి ఏం చెప్పుకుంటాయి కదండి
అదే అండి మీరు అన్న పాయింట్ నాకు అర్థమ అవుతుంది ఇప్పుడు తప్ప అన్నప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది కదా ఎందుకు అమ్ముతుంది చికెన్ మటన్ అని చెప్ ఎందుకు అమ్ముతుది అలా అమ్మేది కాదు కదా తప్ప
అందరు అమ్ముతున్నారని చెప్పి మనం తప్పు చేయడం
మీరు తప్పులా అనుకుంటే తప్పు అండ్ మన కడుపు నిండాలి అని అంటే అవి తింటారుది ఇప్పుడు మీరు ఎలాయి తినరో కొంతమంది తింటారు వాళ్ళ ఇండివిజువల్ ఎ
మీ ఇప్పుడు మీరు అన్నారు ట్లు ఇవి అని ఇవన్నీ నడచావండి ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ స్టెబుల్ గా ఉంటాయి దీనిలోకి కళ్ళు హార్ట్ ఇవన్నీ ఏమి ఉండవు బయట ప్రాణులకి అన్ని ఉంటాయి మనలాగే జీవనం సాగిస్తూ ఉంటాయి దానిలకి ప్రేమలు అన్ని ఉంటాయి
అది కూడా నిజ్జమే అలా అని చెప్పేసి తినకోకుండా ఇప్పుడ ఉండలేమండి నాలుగు లాగుత తినాలి తినాలి అనిపిస్తుంది వన్ మంత్ ఉండగలుగుతాం గాని ఇంకా అంతకు మించి లేదు ఉండలే మీకు తినాలని అనిపిస్తుది
మ్మ్
మీకి వెజ్ లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి
పన్నీర్ పన్నీర్ కానీ ఇంకా ఏమైనా
బాగా చేస్తారా అమ్మ పన్నీర్ కర్రీ
బాగు చేస్తారండి
మాకెప్పుడనా తీసుకురావచ్చు కదా
ఆ తెస్తాంలేండి
అయిన పన్నీర్ కరి నచ్చదు టమాటో కరి అయితే నచ్చుతుంది
ఓహో ఎందుకండి అలా
ఏమో మరి మేము హాస్టల్లో ఉంటాం కదా వాళ్ళు పన్నీర్ కర్రీ చేస్తారా అది అస్సలు నచ్చదు నాకు ఆమె అసలు పన్నీర్ నాకు పీసెస్ ఎక్కువేయ్యదు నాకు అందుకే బాధ అనిపిస్తుంది అంటే చేసే మనిషిని బట్టి టేస్ట్ చేంజ్ అవుతుంది కదా నాకు ఇడా అసలు నచ్చదు దాని వల్ల నాకు తఇంట్రెస్ట్ పోయింది అనమాట తినాలి అనేసి
మీక ఎవరనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అండి
ఆ టాపిక్ ఎందుకు లేండి ఇప్పుడు అలా మాట్లాడకూడదు
అవునా ఓకే అండి ఇంకేంటండి
చెప్పాలండి ఇంకేం లేదు విశేషాలు చెప్తే వింటాను
హ్మ్
మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారు
మా ఫ్యామిలీలో టెన్ మెంబర్స్ ఉంటామండి
టైన్ మెంబర్స్ ఆ
ఆ మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి
జాయింట్ ఫ్యామిలీ ఆ అయితే హ్యాపీ గా ఉంటారే జాయింట్స్ ట్ అంటే
మా ముత్తాత మా అవ్వ అంతా ఉంటామండి
అవునా ఇంకా బ్రతికే ఉన్నారా అండి ముత్తాత
ఆ ఉన్నరండి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు
ఓకే మంచి విషయం అండి అప్పట్లో ఐతే పుర్టిన వాళ్ళు కాబట్టి ఇంకా బ్రతికే ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి
వాళ్ళకేంటండి బ్రహ్మాండంగా ఉంటారు
అంటే ఫుడ్ అలాంటిది వెజిటేరియన్స్ కాబట్టి నా మంచిగా రాగి ముద్దలు ఇలాంటివి తిని హెల్త్ కి మంచిది కాబట్టి మంచిగా ఉంటారు హ్మ్
హ్మ్
ఇంకా
చెప్పాలండి మీరే
ఎమ్ లేదు ఇంకెంతే విశేషాలు ఆ ఉండండి ఇంకా టైం ఉంది ఎందుకు మీకు అంత తొందరపడుతున్నారు ఏమన్నా వర్క్స్ ఉన్నాయా అండి మీకు
మాది జాయింట్ ఫ్యామిలీగాదండి మాకి ఇంక పనులు ఉంటానే ఉంటాయి
సరే అండి మరైతే
మీ ఇంట్లో ఎంత మంది ఉంటారండి
మా ఇంట్లో మేము నలుగుర ఉంటాం అంతే అండి మాది చిన్న ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ
హ్మ్
ఓకే అండి థ్యాంక్యూ కాల్ మాట్లాడినందుకు మళ్ళీ మాట్లాడుకుందాం బాబాయ్ ఎం
థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి
మ్మ్